హలో
హలో
ఆరిసా హలో హలో
అ కిన్పియట్లే
వినిపిస్తున్నా వినిపిస్తుంది
చెప్ప ఏం చేస్తున్నావ్
ఏంచేయట్లే పోయివచ్చిన హాస్పిటల్ కి ఉ తిన్న ఆ
అన్నం తిన్నావా
తినే పోనా
ఏం కురా
గోకర్కయి
బెండకాయ ఫ్రై టమాటో చారు
కాలేజ్ పోయిచ్చిన మరి
పోలే
ఆ ఎందుకని
అటెండెన్స్ అయిపోయింది క్లాసెస్ ఏం లేవు
ఆ
ఫైనల్ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చినాయి జత్త పోయి
అంతేనే ఎగ్జా ఫైనల్ డేట్ ఎప్పుడు మరి
ట్వంటీ టూ నుంచి
ఆ ఫిక్సా మన ఏంచేస్తుంటది
హ్మ్ హు ఏముండవ్ ఫిక్స్
ఎప్పుడైపోవాలి అయి థర్టీ క
హ్మ్ అయిదు నెక్స్ట్ ఇట్ మందో ఎయి ఎనిమిది అట్లా అయిత జులై ఎయిట్
హ్మ్ హు వచ్చిపోతావా మళ్ళా లేకుంటే అన్నీ అయిపోయినంకనే వస్తావా
హ్మ్ ఎవ్వరు ఉండారు వెళ్ళిపోతారు ఇక్కడ ఒక్కదాన్ని ఉండి ట్వల్వ్ డేస్ ఉంటది
ప్రపరేషన్ ప్రిపరేషన్ హాలిడేసా
హ్మ్ వచ్చేస్తా సాటర్డే ఉంటే సాటర్డే వస్ తా లేదంటే తక్కువ చార్జెస్ ఎప్పుడు తక్కువతే అప్పుడు వస్తా
హ్మ్ చూసుకో అవి దివి వీకెండ్స్ లో కాకుండా నార్మల్ డేస్లలో తక్కువ ఉంటది ఇగా
హ్మ్ ఓకే
హ్మ్ ఈ రిపోర్త్స్కి బ్లడ్ ఫస్ట్ బ్లడ్ టెస్ట్ కాడికి పోయి ఆడ బ్లడ్ ఇచ్చి మళ్ళ పోయి స్కాన్ తీంచుకుని వచ్చిన
ఈ రోజ్ ఈ రోజు మొత్తం గడిదిరి కూడా అయి వెన్న
ఆ
పెద్దమ్మ ఎట్లుంది నడులు నొప్పి
మంచిగనే
తగ్గిందా నడుంనొప్పి
ఆ
బ బండ బిస్కెట్ తెచ్చిందా
తెచ్చింది వార వాండ బిస్కెట్ ఆ చూస్తానేమో నగర కలి పొయిర్రు
ఎందుకు
అదే అదే డబ్బులు వస్తాయిగా
కళ్యాణ లక్ష్మి
ఆ నన ఉం చూ వేయరు
మ్మ్ హ్మ్
ఉ
బుడ్డిగా అని దిప్పిరా ఎ లిగా
ఆ అయితే తప్పదు కామని పట్టుకుంట లేక అ అలాత తీస అవద్ది ఒక పది నిమిషాలు ఉంచుకుంటది
ఆ బరోబరు బరోబరు గుంజుక అంటే గుంజుకుంటది మనుషుల కాంట చూస్తే నిక్ తెలవదా
చిన్న ఫిల్లా కాదురా నీకంటే పది ఇంలు చిన్నాయ నాకంటే ఇరవై ఇంళ చిన్నాయ
అయితే
అంతే మ అని అంటే బాగా చూసుకునేట్ వాళ్ళము చిన్నపిల్ల కాబట్టి ఆమెకన్నా బుడ్డుమ్మకన్నా రెండడుేళ్ళ పెద్ద అంతే నాన్న చిన్నపిల్లనిేను అడు చూసుకుని ఆ చిన్నపిల్ల చిన్నపిిల్లని అడు చూస్తుంది
పోటీషన్ అంటే నేను ఇందాక తాగేది కానీ ఇప్పుడు అర్థమైంది అక్క హ్మ
త్రీ ఇయర్స్ చిన్న అంతే
మరింకే మరి ఏమవుతుంది ఏమ రోజంతా కాదు కదా కొంచెం సేపు మా అంటే మూడు గంటలు ఏమో పోయి వచ్చేదాకా ఏం చేస్తాం సాదివి ఒకవేళ అంత ఇబ్బంది అయితే డైపర్ వేసి కూర్చోబెడితే అయిపోయే ఆమె లేదు ఉత్తమ
ఆమె నా మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తది ఆమె అంతే గబ్బువాసనలు వస్తయి అసలు అడిగిపోతున్నాడని పిచ్చి లేస్తుంది
ఎప్పుడు స్టార్ట్ మరి కాలేజీ అడ్మిషన్లు విగ్నేశ్వర
ఇది లింక్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ పేజీలో రానట్టుంది రా ఈమెకి మార్క్స్ ఫోర్ ఫిఫ్టీ వచ్చినాయి కదా మరి పేజీ టూలో పేజీ త్రీలో చూడాలి ఇక
ఫోర్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కి కదా
ఆ
వస్తది ఆగు సెకండ్ పేజ్ లో వస్తంది. ఖచ్చితంగా
అందుకే వెయిట్ చేస్తున్నా ఇగ పేజ్ నెంబర్ రాదేమో. ప్లే స్టోర్ లో వస్తదేమోనని.
ఊ ఇక దాని కోసం ఏం ఆలోచిస్తవ్ గాని నాన్ తొ మాట్లాడి ఏపీ అక్క ఎక్కడ్నో ఒక్కాడ
మాట్లాడినారా యడనో ఒక్కడు గానీ ఈడదాక రానించిన్నాక మన దగ్గ్ తిరుపతిలో వేపిద్దాము అంటున్న.
నానా ఏంముండు ఏందో దగ్గర పట్ల మరి దగ్గ్ దగ్గరే ఉంది మరి. టు మళ్ళ ఊరుకంటే ఇగ ఆదివారం ఆదివారం వురుకుడే ఐపోయే
అదే దగ్గర పట్ల అనుకుంటున్నా గానీ కోపం పిచ్చి లేచినప్పుడు ఏమో యాడ వస్తువు ఆడేసి రావాలనిపిస్తుంది.
ఊ ఉండను అది ఇది అంటే ఇంగ నువ్వు వెనక అడిగేయద్ నువ్వే ఫైట్ చేయాలి ఈ సారీ.
మరి ఉండని దానికి ఎందుకు చేయాలి. మాయ్ ఎందుకు చెప్పు మాయ్ ఇంత కర్సు ఇంత ఖర్చు అవసరమా మరి ఏమో మరి ఇగ ఆయన ఇష్టం వాళ్ళ అన్న ఇష్టం వాళ్ళ అమ్మ ఇష్టం.
మళ్ళ అట్ల అనొద్దు. ఏదైనా గట్టిగా మాట్లాడు గట్టిగ నిలబడు. ఊరికే ఇప్పుడు బయట తీసుకుపోయి ఏడేసిన లేట్ లేట్. ఇది అడుగుతారు ఎక్కువ ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు ఏం చెయాలి మరి ఇగ కట్టిచ్ కట్టించమంటవా ఎక్కువ ఎక్కువ మరి ఇడే ఉండి ఫ్రీగా చవుతావా నీ ఇష్టమని అన్నాయ్ సీ యంకే
ఊ
మేము ఉండ్లేదా నువ్వు లేదా నేను లేనా మనము మనం లేసినప్పుడు ఎంత మన వయసు.
మన అంటే పెద్దవాళ్ళమాయే అనమాట ఆస్ పండగలకి సామాన్లు ఈలేదు.
అక్క అ చన్నీలక్ చేసి చేసి నా ముక్కులు పాడైపోయినయ్ అక్క ఇప్పుడు. ఈ రెండు రోజుల్ రెండు సంవత్సరాలు చేయలేద్. దా
ఆ అ తేలేదు, పొద్దున్నే లేవలేదు, ఎక్కువ సేపు చదవలేదు. మరి వారం వారం వాళ్ళ అమ్మని చూ కాల్న
ఎందుకులే ఎందుకు ఇట్లేసది పేడము ఇంట్లోనే గుర్చపెట్టండి అట్లయితే సేఫ్ రా
ఆ ఆ చూసుకోల్ల
ఎవరో వచ్చిర్రు
కృష్ణమ్ గారి మావయ్య
ఊహు
ఆ ఏమో వాల్ల ఇష్టం ఇగ నేనైతే చెప్పిన ఫస్ట్ వచ్చి అడిగిన నేను పోతా అంటేనే తీపు మన అప్లికేషన్ అయన్నీ పెడతా లేదంటే లేదు మొత్తం చేసినాక తీర పోను నేను అది ఇదని మాట్లాడతే మల్లా మంచిగుండదు. అని కూడా చెప్పిన పోతది పోతది నేనున్నాగా నేను చెప్తా వత్తగా అని అన్నడు అలాగనే అంటా ఎందుకు మరి ఇట్లా ఎందుకు ఇ యాలె మరి కట్టుకోవాలంటే మరి కట్టు ఒక సంవత్సరంకి లక్ష రూపాయలు అయితే ఆ మెయింటెనెన్స్ యావై వేలు యావై వేలు మూడూ లక్షలో నాలుగు లక్షలో పక్కకేస్కో
ఖచ్చితంగా టూ ఇయర్స్ అయిపోయే లోపు ఐదు ఐదుకోస్తది నేను చెప్తున్నగా బయట ఎత్తే
ఊ
ఏమోలే వాళ్ళ ఇష్టం మరీ నువ్వు ఎక్కువ ఫోర్స్ చేసిన నువ్ చెడ్డదానివయితవ్ ఎందుకు కావచ్చు నువ్వు నీకెందుకక్క సప్పుడుజేక తిట్లుండు నువ్వు ఏం తీసుకొ తీసుకొచ్చి పెట్టేది వాళ్ళు ఇంతే నెక్స్ట్ ఇయర్ నించి ఇగ గుడ్డుగాన్ని గూడ స్కూల్ కి పంపియ్యాలే ఆ ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కే యాభై వేలు అరవైవేలు అడుగుతున్నరు.
ఆ
ఆయనకే ఇబ్బంది అయితద్ హు చిన్నపిల్లలకి కే ఇంతింత అడుతున్నరు ఇంగా పెద్ద పెద్ద కాలేజెస్ కి ఇంకెంత ఖచ్చితంగ ఎక్కువే డిమాండ్ చేత్తరు.
అదే ఆలోచిస్తున్న ఇంగ ఆయన ఆయనంటేనే నేను మాట్లాడుతున్నా చూడరాదు సన్ని అన్న ఏమైన చూడరాదు నేను చూస్తే వాళ్ళు పట్టిచ్చుకోరు నేను ఏదైనా చేసినా గూడా అమే కావాలని తీసుకపోయి చేసినవన మాట మాట్లాడతారు నాకు ఎందుకు అంత అవసరమా అంటే ఎవరే అనేది నేనుండగా అంటే నువ్వు ఉంటవ్ కరక్ట్ గా వాళ్ళు మాట్లాడే టైమ్ కళ్ళు తిపుతావ్ ఆ నేనేం మాట్లాడను ఎంతసేపున మీ ముగ్గురు ఒక్కటే అయితరు నేను ఒక్కదాన్ని బయట దాన్ని ఎంత సేపు మ్మ్ ఎన్నడు ముగ్గురు మీరు ముగ్గురు ముగ్గురే ఉంటరని ఎన్నోసార్ల అన్న
ఉహు
ఉ
అన్నడుగా నేను ఉంటలే ఎవరమంటరు అన్నడుగ మ సరే అయితే ట్రై చేయి చూడు స్టార్ట్ అయినయి అడ్మిషన్లు ఇంక ఏయకపోతే మళ్ళా లేట్ అయి తది
ఆ స్టార్ట్ అయినయి
మ్మ్
స్టార్ట్ అయినయి ఇగ మొత్తం ఫిల్ అయితున్నయి
మ్మ్
ఇంకా
ఇకా అక్క మరి
ఏం లే తనే
మ్మ్ అనా చెన
డిస్కనెక్ట్ చేస్తున్నావా
మ్మ్ చేస్తా ఒకరు
నేను నీన్నటివల్ల అయిన సరికి అది కట్ అయిపోయింది వాన వచ్చింది చూడు సచ్చే
ఆ